ఆ సిస్టర్
సిస్టర్
బన్నారా సిస్టర్
ఉమ్ బాగున్నాను సిస్టర్ మీరు మంచిగా ఉన్నారా
ఆ బాన్నాం సిస్టర్ ఇంట్లో అంతా బాన్నారా
అందరు బాగున్నారు సిస్టర్ ఏం చూస్తున్నారు సిస్టర్ ప్రజెంట్ ఇప్పుడు
ఏం చేయల సిస్టర్ ఈ రోజు ఫెస్టివల్ కదా
ఉమ్ ఉమ్
లు చేసుకొని ఇంట్లో అందరితో గడుపుతున్నాం సిస్టర్
ఉమ్ ఇంకేంటి సిస్టర్ స్పెషల్
ఏముంటుంది సేషల్ ఏముంటుంది సిస్టర్ స్పెషలు
ఎడ్యుకేషన్ ఎంత వరక్ వచ్చింది ఏంటి ప్రాసెస్ ఇంగ ఏమి చేయాలనుకుంటున్నారు
ఏం సిస్టర్ నాది రీసెంట్ గా ఎంబిఏ అయిపోయింది
ఉమ్ హు
ఇంట్లో అంతా గవర్నమెంట్ ప్రైవేట్ సైడ్ వెళ్ళమని నేను ఇంట్లో చూస్తే వాళ్ళందరికి ఆపో జిట్ గా గవర్నమెంట్ ఫీల్డ్కోచ్చాను
ఉమ్ హు
ప్రస్తుతానికి
మ్
ఇంగేదో ఒకటి జాబ్ కొట్టాలి సిస్టర్ ప్రస్తుతానికి
అది ఓకే సిస్టర్ ఎవరైనా జాబ్ కొట్టాలని అంటే మీకు ఎటు సైడ్ ఇంట్రెస్ట్ ఉంది అంటున్నా
గవర్నమెంట్ ఫీల్డ్ అయితే కొంత సెక్యూర్ కద సిస్టర్ ప్రవేట్స్ అయితే ఎప్పుడు లే ఆఫ్స్ జరుగుతాయో కూడా తెలియదు ఎప్పుడు బయకు డొబ్ అందుకే సిస్టర్ గవర్నమెంట్ సైడే వచ్చాను
ఎక్కడికి వచ్చారు కోచింగ్ ఎక్కడ తీసుకుంటున్నారు ఏ ఏరియాలో
ఎక్కడంటే ఇక్కడే మా ఊరు సైడే సిస్టర్
లాంగ్ వెళ్ళొచ్చు కదా సిస్టర్ మంచిగా కోచింగ్ ఇస్తారు
అంటే ఫుడ్ అవన్న సెట్ కాలి సిస్టర్ నాకి ఎక్కడ క్లైమేట్ సెట్ అవ్వదు కదా
అంటే ఎక్కడైనా ఉంటేనే కదా సమ్ డేస్ తెలిస్
నాకు హెల్త్ సరింగా ఉండదు సిస్టర్ ఇక్కడ ఫుడ్ వంట కపోయినా అలా అందుకు అనేసేసి
మ్ ఓకే
ఉమ్ మీరేం చేస్తున్నారు సిస్టర్
నేను గవర్నమెంట్ జాబ్స్ కోచింగ్ అని కోచింగొచ్ చాను సిస్టర్ హైదరాబాద్ కి వచ్చాను నా బా చెప్పున్న
ఇప్పుడు ఏం చేస్తున్నారు సిస్టర్ స్టడీంగా లేదంటే ఏమైనా జాబ్ చేస్తున్నారా
ఏంటంటే సిలబస్ అయిపోయింది పార్ట్ టైమ్ జాబ్ లాగా ఏమన్నా చూసుకుందాము చూస్ స్తా ఉన్నాము అప్పుడప్పుడున్నా అనుకున్న ఎగజామ్స్ పడినపుడు ఒకే రోజు
ఉమ్ ఇంట్లో వాళ్ళ పైన డిపెండ్ కాలేం కదా
ఉమ్ అందుకే సిస్టర్ నేను ఆలోచిస్తున్నాము
ఉమ్
మీ స్కూల్ బ్యాక్గ్రౌండ్ సిస్టర్ అంటే చిన్న ఏక్కడి నుంచి చదివారు ఏం చేశారు అవి చెప్పరా
నేనైతే వన్ టు ఫిఫ్త్ మా ఊర్లో చదివాను సిస్టర్ కో ఎడ్యుకేషన్
ఓకే
తర్వాత ఫిఫ్త్ టు టెన్త్ అక్కడ హిందూపూర్ సైడ్ చదివాను
అహా
ఇంటారు డిప్లొమో చదవాను అగ్రికల్చర్
ఎక్కడ
హంపాపురం
ఓకే
ఆదరణ అగ్రికల్చర్ అనేసి అక్కడ చదివాను ఆ హాస్టల్ ఫహాస్టల్స్ సిస్
టెన్త్ నుండి హాస్టలేన
ఆ ఫిఫ్త్ నుంచి హాస్టల్ సిస్
ఓకే
ఉ మీరు సిస్టర్
నెను టెన్త్ ఇంటర్ డిగ్రీ వరకు అప్ అండ్ డౌన్ ఏ
అప్పన్న ఉన్న చదిినారా
అేనే చేశాను డిగ్రీ వరకు అప్ అండ్ డౌన్
హహ
బి హాస్టల్ జాయిన్ అయ్యాను
హ
స్ అట్లా అలా అలా అలా గడిచిపోయింది
ఆ
తర్వాత రసె కని కొచీంగ్ చెత్తానా
ఇంకొచ్చం ఇంకొచ్చిన వచ్చసారు ఇక్కడ గవర్నమెంట్ అంటున్నారు కదాే సిస్టర్
సిస్టర్
ఆహ బాగా చెప్తారా
లోో సప్తా ప తీస్ట
హ ఎన్ని మంది ఉం ఎన్ని మంత్స్ ఉంటుంది పోవచ్చింగ
ఒకసారి చేస్తే మీకు అర్థంమవుతుంది కదా ఏంటి ఏ ప్రై అలా ఏంది అని అబ్జర్వ్ చేస్తే అర్థంమవుతుంది కదా మీ కూడా
హమ్
ఎలావ మీరు దాని మీద ఇంట్రెస్ట్ ఉంది అన్నారు కదా అందుకు వస్తే ఒకవేళ అర్థమవుతుంది ఏ ప్రాసెస్ ఏంటి ఇదని
అవునులేండి సిస్టర్
ఉహ తలో ప్లానింగ్ తీ ఏం లే చూసా అంటే ఈ జాబ్ తీ ఈ జాబ్ అంటే ఇష్టం నిజాబ్ అంటే ఏం లేదా లేకపోతే
సెంట్రల్ సైడ్ వెళ్ళాలని కొంచం ఇష్టం సిస్టర్
ఏంటి సిస్టర్
సెంట్రల్ జాబ్స్ కొట్టాలనే
ఓకే ఓకే మంచి విషడ చందిగా వర్తింగ్ తీసుకుంటే కొంచెం బెటర్గా ఉంటది కదా
అదిగాక స్టేట్స్ స్టేట్ జాబ్స్ కూడా ఏమి లేవు
అందుకే కదా కోచింగ్ తీసుకుంటే మంచిగా ఉంటది కదా బేసిక్స్ అనేవి ఇంతేనేమో
అవునవును ఇంకేం సిస్టర్, మీ ఊర్లో పండలకేమి అంటే గేమ్స్ ఏం పెట్టడం లేదా
ఎమ్ లేదు సిస్టర్ అంత
అంటే ఫెస్టివల్ పెడతారు కదా. మీ ఊర్లో గేమ్స్ అలా
హై సంక్రాంతికి ఎలా వియకచతికి ఎలాంటి పెటారండి కట్నలు పెట్ట
అంటే మా ఊరు సారి పెడదారు సిస్ చాట్ ఇది ఇంకే మాకి, మెయిన్ అన్నమాట గేమ్స్ అని పెడతారు. ఇక్కడే ఈ పండకే మెయిన్ హమ్ గెలిచిన వాళ్ళకి అమౌంట్ యిస్తారు లేదంటే గడియారమో
అంటే ఏ ఏ గేమ్స్ కండక్ట్ చేస్తారు హ్
ఆహ్
ఎటువంటి గేమ్స్ కండక్ట్ చేస్తార్
అదే ఎద్దుల పో ఎద్దుల పోటీలు కోడి పందాలు సంక్రాంతి తికి ఎలా పెడతారో అట్లా పెడతరు మాకు ఇక్కడ కూడా పెడతారు టెంకాయ ట
ఓ కంటే ఎట్లా సిస్టర్
ఆహ్
టెంకాయ ఎట్టన్నారు అదే
అదేమో నేను ఎప్పుడు చూల్లె సిస్టర్, నేను ఎప్పుడు చూల్లె, మా నాన్న చొప్పిండు.
లవ్ క్యాయా
నేను ఎప్పుడు వెళ్ళలేదు నేను అయితే ఎద్దులు లాగడం కూడా చూసాను అంతే
హమ్ తెలడాలగా సిస్టర్ ఓ ఫస్టివల్స్, యా, అమ్మ, యే
కారూ ఆ
అన్నీ చూడల్ల
హమ్ ఇప్పుడు టెన్త్ ఎగ్జామ్స్ ఎలా జరుగుతున్నాయో ఏం పాడో టెన్త్ ఎగ్జామ్స్ ఉన్నయి. కదా,
చేసినట్టే చేస్తారు సిస్టర్ కొత్తగా ఏం చేస్తారు చెప్పండి
ఉహ్మ్ అది నిజమే ఇంకేం సిస్టర్, మీరు ఏం పని చేస్తారు?
ఉహ్మ్ ప్రజంట్ అయితే కాలిగా ఆ పీజీలో ఈరోజు హాలిడే కదా. అక్రమ్ క్రమ్
అలా కాదు. మీకేమన్న ల్యాండ్ ఉందా?
ఆ ఉంది సిస్టర్.
ఎన్ని ఎకర్స్ ఉన్నాయి ఏమి
మాకి వాకు టూ ఎక్రాస్ ఉన్నాయి
ఏం పండిస్తారు సిస్టర్ మీరు
అంటే సీజన్ బట్టి ఏ సీజన్ లో ఏది ఉంటే అది పండిస్తాం
ఉహు అంటే బోరుందా
ఉహ్మ్ బోరుంది సిస్టర్ సీసన్ బట్ అది ఓరి సీసన్ ఆ రైస్ ఉ ఇగా వెజిటేబుల్స్ దాన్, సీజన్ సీజన్ బట్, టెసి వేస్తాము
ఉహు అంటే మాకైతే ల్యాండ్ ఉంది కా కానీ కొంచెం మేమైతే వర్షాధారంగా పండిస్తాం అందుకని అడిగిన లేండి వర్షం పడింది కదా నైట్ వడగండ్ల వర్షం పడింది చెప్పండి సిస్టర్
మీ సైడ్ ఎక్కువ ఏం పండిస్తారు అంటన్న
మా సైడ్ కాటన్ పండిస్తారు సిస్టర్ కాటన్ గ్రౌండ్ నట్టు
ఓకే
మ్మ్
ఇంక అంతేనా
కందులు రెడ్ గ్రామంటారు చూడు అది
ఓకే రా
మ్మ్ యా గ్రామం
ఉహు
పండిస్తారు సిస్టర్
ఆహ
ఉనా మా సైడ్ కాటన్ ఎక్కువ పండిస్తారు బ్లాక్ సాయిల్ ఎక్కువుందా
హు హు
కాటన్ పండిస్తారు సిస్టర్ మా సైడు
మంచిగా పండిస్తారా
ఆ మంచిగానే పండిస్తారు కానీ ఇప్పుడు ఏమి రేట్లు లేవు కదా
ఆహా
మ్మ్ అదే అదే సిస్టర్ ఇప్పుడు వడగండ్ల వర్ష వర్షం పడుతుందంట ఇప్పుడు పడే వర్షం అంతా అప్పుడు పడకుండా ఆయిపోతుందేమోనని కొంచెం భయంగా ఉందంతే
అంటే ఇప్పుడు ఏమి ఏసారు
ఇప్పుడు ఏం లేదు ఖాళీనే
ఔను అక్క
మ్మ్
ఎందుకు ఏమైనా పెట్టాల్సిందిగ ఖాళీగా ఎందుకు ఉంచారు
అంటే ఎయ్యా అంటే ఖరీఫ్ సీజన్ వేసాము ఇంకా ఖరీఫ్ సీజన్ అంతా అయిపోయింది జల్దీగానే ప్రభిల ఏమి వెయ్యలేదు
అవున
మ్మ్ ఓక్క మైయ్ వేసింటిమీ మొక్కజొన్న మై తిన్నది
ఇంకేం సిస్టర్
చెప్పాలా సిస్టర్ మీరే
ఏం సిస్టర్ ఇప్పుడు ఇంకా నెక్స్ట్ డ్రిప్స్ ఏమన్నా పెట్టి కూరగాయలు వేమనుకుంటున్నాము
ఓకే
చూడాలి బోర్ ఏపిచ్చినారు వాటర్ పడింది
వేసినారా మీరు కూడా బోరు
ఎస్నము మేము వాడ్డం లేదు మా గ్రాండ్ ఫాదర్ వాళ్ళు వాడుతున్నారు వాటర్ చూడాలి సిస్టర్ ఏమన్నా వెజిటేబుల్స్ వేయ్యాలి
అహ ఇంకేం లే సిస్టర్
ఉ సర్లేండి సిస్టర్ వెళ్లి ఫేస్ వాష్ చేసుకున్ తినండి
ఒకే సిస్ట్యా
ఉహు ఏవో చేసుంటారు కదా బాగా పూజలు దేవునికి మొక్కండి బాగా
ఆ ఓకే ఓకే సిస్టర్
ఓకే సిస్టర్ బాయ్ సిస్
బాయ్